హలో
ఏం జెస్తున్నావ్
ఏముంది ఏం లేదు ఇప్పుడే అన్నాముండినా తిన్నాదమ్మని చూస్తున్నా
ఆహా
ఏ నువ్వే ఏం జేతున్నావ్
ఏంలేద్ ఖాళీ ఇప్పుడే కుసన్నా
తిన్నావా మరి
తిండే తినాలి ఇగా మంచిగా గోంగూర పచ్చడి చేసుకొని ఇగ్ గోంగూర పచ్చడి ఎస్కొని తిని
మ్ హు గోంగూర చెక్న నీకు చేయొస్తాద వంటలు
నాకు రావు వంటలు రావు ఏం రావ్
అంతేనా
ఆ గిన్నేలు తోముత ఎల్డుస్త అంతే ఇంగా ఇంగెం చెయ్య
నేర్చుకో చిన్న చిన్నగా ఇప్పుడే మల్ తర్వాత ఇబ్బంది అయితది ఫ్యూచర్ల
ఆ నేర్స్కోవాలిగ
నేర్చుకో నేర్చుకో చిన్న ఇక్కడ అమ్మ ఇట్లు ఉన్నప్పుడే నేర్చుకోవాలె
ఉమ్ నీకొచ్చా మరే
ఇగా నేను పెళ్ళి అయినంక నేర్చుకుంటానా ఇగా తప్పదు అంతకు ముందు రాదు ఇప్పుడు నేర్చుకుంటానా ఓడుదంటే అదే వస్తుది ఆటోమేటిక్గా ఆల్ నేర్పరు మనమే నేర్చుకోవాలి ఇంట్లో నాకు కూడా అంతే ఉండే అప్పుడు మనమో వంటకాడి పోం కదా ఆ టైమ్లా ఇప్పుడు పోల్ తప్పదు ఉమ్
మరె స్కూలు ఓ ఫుల్లటైం ఎండ కొడుతుంది అస్సలు తొమ్మిది కాగానే ఎండ ఫుల్ కొడుతుంది
గోరంగా అసలు మార్చి స్టార్టింగ్ ల నేను ఎండలు కొడతానే అంటే ఇంక ఏప్రిల్ మే జూన్ ఇంకా త్రీ మంత్స్ ఇంకెంత ఎండలు కొడతాయో ఏంకతనో
ఆ మళ్ళా జూన్ల నుంచి మళ్ళా జూన్ల నుంచి మళ్ళా కాలేజ్కి రమ్మటున్నాడు సారు
ఏది కాలేజ్ పోవాలన్నా
ఆ ఒక పది రోజులు పోవాలంట మళ్ళా రే క్లాసులు చెప్తారంట ఆ క్లాసులు వినాలంట
పది రోలకు ఏం చెప్తారళ్ళు నెలల కొద్దిపోతేనే సక్కగా చెప్పలేరు పది రోజులకె ఏం చెప్తారాట
ఇది మార్చ్ కదా మార్చ్ ఏప్రిల్ మేలా ఇట్లా చెప్తారంట అ క్లాస్ చెప్తర అంటే రికార్డ్స్ అయన్నీ ఉంటాయంట మనకి
రికార్డ్స్ ఇప్పుడే మరేప్పుడు ఇతరట రికార్డ్స్ రికార్డ్స్ రాయాలిగా
ఆ రికార్డ్స్ పన్నెండ్ రికార్డ్స్ రాయాలే
పన్నెండు రికార్డులంటే వార్ నాయనో
అల్ల ఏమేమో ఉన్నయి నకేది దెల్వదు
మరి ఎప్పుడు అనా దాని గురించి మనకి జేప్తే బాగుండు మనం రాస్తాం గా ఈ సమ్మర్ లో ఎలా కాలి ఈనే ఉంటం గాబటి
మనం రాసం గానీ చెప్పే మళ్ళ సార్ చెప్పొద్దా మనకి
అదె అదె చెప్పలె ఉమ్ ఎప్ ట్లడె మరి ఎళ్తవ ఇంటర్న్షిప్ కి డైలీ
డైలీ అయితే ఎల్ల ఇంగ టూ డేస్ ఉండి టూ డేస్ పోత మళ్ళ టూ డేస్ ఉండి టూ డేస్ పోత అందరు మారిపోయిరు పిల్లలు
పిల్ల లా టీచర్ ఆ ఏ పిల్లలు అంటానవ్ నువ్వు
మ స్టూడెంట్స్
అహా ఇగ అంతే ఇగ జే ఇగ అంతే ఉంటది
ఆ ఇంకా బాలేేకా ఆ స్కూలో ఈ స్ స్కూల్లు అన్ని మార్పిచ్చుకుర్రు ఒకరొకరు
నీదెస్కూల్ మరి?
నాది నంబర్ టు స్కూలే ఇంగ అక్కనే ఇంకాన్నీ
ఇందులో డబ్బుల్ తీసుకుంటరా?
డబ్బులు ఏం డబ్బు కాయం ఏం దీస్కోరు పైసలు దీస్కోరు ఏం దీస్కోరు
రానోళ్లకి సైన్ పెట్టేటప్పుడు
ఏం లేదు ఒక స్వ స్వీట్ బాక్స్ తెచ్చిచ్చినా అనుకో సంతోషపడి పెడతార్ సైన్ పెడతారు
గవర్నమెంట్ స్కూల అది
ఆ గవర్నమెంట్ స్కూలే గని మంచోళ్ళు సార్ వాళ్ళైనా టీచర్స్ అయినా మంచోళ్ళు
మరి ఇన్ని రోజుల క నుంచి నాక్ జేప్పలేవు ఎందుకే
నీకు రోజ్ జేప్పిన గదా ఒక రోజు
నాకట్ల జేప్పలె నువ్వు
ఏ చెప్పిన
అసల్ డబ్బులు దీస్కోరన్న విషయమే నాక్ దేల్వదు
నీకు ఆమెకి ఇద్దరు గలిసి చెప్పిన టీచర్ కి మీకు
చెప్పలె చెప్పలె నాకసల్ జేప్తే నేను ఫస్ట్ టైం నుండి అందులోనే ఏస్కునేదాన్ని తెల్స అనవసరంగా అంటె ఫస్ట్ సెకండ్ సెమ్ ఎళ్ళిన గాని మొన్న థర్డ్ సెమ్ ఇప్పుడు ఫోర్త్ సెమ్ మర్ మొన్న జేప్పినా అయిపోయేదీ గ మార్ దాంట్లో వేయించుకునేదాన్ని
ఇయవ్వ అవి ఇంగ మార్పిచ్చు కూర్రు అయిపోయింది గనక ఇగ ఏం జేస్
అనవసరంగ మంచిగ ఆన్ల డబ్బుల్ దీస్కోరు వే ఇట్ల రా స్కూల్ కి ఇప్పుడు ఎండకాలం ఎవరు పోతరు ఏండల్ బాగోడుత్తన్నాయ్ ఎంచ్ గోపో ఏంచుకుందు కదా నేన్ గూడా అప్ కన్నా ఎంతో మరి ఆ అ మనీ ఎంతో గుర్తుక్ లేదు తీసుకున్నరు కాపోతే మనీ వెళ్ళనోళ్ళక్ మత్ దరన్ తీసుకున్నారు నువ్ జేప్పాల్సింది ఒక మాట
ఉమ్ ఇగో వన్ ఇగ వ ఈనికి దూరం గదా ఇది గనుక ఇగ మీకు అక్కడ్ నుంచి ఇక్కడికి ఇటు కొత్త బస్స్టాండ్ సైడు లోపడికి నామటి స్కూల్
ఆ అయినా ఏముంది డైరెక్ట్ సైన్ పెట్టేసుకుండానికి ఏమో లేగ అయింది. ఇది ఒక సేమ్ ఐతే ఐపోయింది బష్ ఎంతో కొంత ఏసీ పెట్టించుకుంటారు ఎండలకు ఏడబతాం అమ్మా అమ్మో ఎండల్ బాగోడ్తన్నాయ్ హాఫ్డే స్కూల్ స్టార్ట్ చేస్తారు కావచ్చు స్కూల్
ఆ సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ కదా.
మ్ స్కూల్ కి వెళ్స్తే మనం రావడం, వెళ్లడమే సరి పోతది ఏం చెప్తాం సిలబస్ కూడా అయిపోయే ఉంటది. మన చెప్పడానికి ఏడ ఛాన్సెస్ పిల్లలు వింటారా మళ్ళా?
అవును అంత గడా ఉడిగి ఇప్పుడు పదో టెన్త్ వాల గనిక ఎగ్జామ్స్ ఇప్పుడు
అవును టెన్త్ వాళ్కు ఎగ్జామ్స్ ఏ ఉ టాయి మీగతా స్టూడెంట్స్ ఈ సమ్ టెన్త్ వాళ్ళకా
ఆ
ఆ
ఇగ సిస్టీన్త్ నుంచి ఇ హఫ్ డే స్కూల్స్
సిక్స్టీన్త్ నుంచి ఆఫ్డే స్కూల్స్ అంటే మార్నింగ్ వెళ్ళడం, రావడమే సరిపోతుంది మనం అక్కడ ఏం చెప్తం
అవో మస్తు ఇబ్బంది అయితది ఇంగ మనకి ఇంగ ఏడు గంటల, ఆరు గంటలకే పోవాలి ఇగ
ఉఊ
పొద్దుగాలు లేవాలి, పొద్దుగాల ఐదింటికి లేవాలి. మళ్ళ ఆరింటికి ఎమ్మట వెళ్ళిపోవాలి. ఆరింటికి పోయి మళ్ళా ఆఫ్టర్నూన్ వన్ వన్ మనకీ రావాలి
ఉమ్
ఆ ఈ సారి బోచి ఈ ఈసారి ప్రేయర్కి లేకపోయి నావ్ అనుకో సార్ తిడితేడ్ మమ్మల్ని
ఎర్లీమా కానీ ఎళ్ళనోళ్ళు మాత్రం స్ట్రిక్ట్ చేస్తారా మీరు స్కూల?
ఆ చేస్తారు అట్లయితే
వెళ్ళేనోళ్ళని మాత్రం ఏమనరు
మా ప్రిన్సిపల్ మేడం ఏమన్నది. కానీ మామె ఇంక సార్ వాళ్ళు టీచర్స్ వీళ్ళంతా ఉంటారు కదా.
ఆ
వీళ్ళు అంటారు ఇగ ఎప్పుడమ్మో వచ్చేది. మేము ఎప్పుడు వస్తున్నా మీరు టెన్ రావచ్చు రానా అంటడు
డిగ్నిటీ ఓ మెయింటైన్, స్కూల్ మెయింటెనెన్స్ అనేది తెలివాలినేది మాత్రం ఏచూ ఇన్ఫార్మ్ చేస్తారేమో అయితే
ఆ అల్లా పిటి సార్ ఉంటాడు. పిటి సార్ ఉంటాడు. సార్ అక్కడే అంటాడు.
ఇడిశం కానీ కరెక్టే మనం వెళ్తాం అంటే కరెక్ట్ వెళ్ళాలి. కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలి. ఏ అన్నట్టుగా ఉంటది రానోళ్ళ వదిలేసరికి వాళ్ళ కర్మ అన్నట్టుగా
ఆ అంతే ఏమి ఉండదు ఇగ అది
మంచినే ఉన్నది కా స్కూల్ కా అయితే పిల్లలకి స్టడీ మంచి
పాప పాపం అన్యాశక్క ఐతే ఇగ ఒక స్వీట్ బాక్స్ ఇ చి ఇగ సైన్ పెట్టించుకోని వత్తది ఇగా
డబ్బులు ఇస్తదేమో, ఆమె డబ్బులు ఇస్తదేమో హలో హమ్ హ మరి డబ్బులు ఇయకపో ఆ డబ్బులు ఈయనవసరంలే నే ఆంటి కద ఇప్పుడే
డబ్బులు అంటే డబ్బులు కాదు స్వీట్ బాక్స్
తోటైతే ఆ మధ్యలో ఆమె డబ్బులు ఎస్తా అని జెప్పింది ఎప్పుడైనా డబ్బులు ఇచ్చే పెట్టుకుంటా అని అన్నది
ఉ మరి ఎం చేస్తదో ఏమో అవ వాళ్ళ అక్కన్ చూసి ఇస్తదేమో ఇస్తారేమో మరి
ఎగ్జామ్స్ అప్పుడు అయితే ఆ ఒక రోజు అక్క బండి మీద వొచ్చినా నేను వొస్తే అన్నది నా బండి మీద వొచ్చినప్పుడు అన్నది డబ్బులు ఇ చ్చే పెట్టించుకుంటారా నేను అని అన్నది
ఇంకా చాలా మంది ఉన్నారు మా దాంట్ల వాళ్ళంతా కొంతమంది ఇంగా అంటే అంటే ఇగ ఎక్కువ ఇగ వన్ టూ డేస్ వొచ్చి మళ్ళ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళ టూ డే సి వచ్చి మళ్ళీ రెండ్రోలు గ్యాప్ ఇస్తారు కదా
ఆ
ఇంగా అట్లయితే ఏం చెసుకోరు
అసలే రానోళ్ళకి మాత్రం తీసుకుంటరా
ఆ అసలే రానోళ్లంటే ఇంకా ఒక్క ఒక్కసారయినా వొచ్చి అట్లా కనపడుదయి పెడతరు సైన్
మ్ మంచిగనే ఉంది గా స్కూలు కాకపోతే బెనిఫిటే గాని అసలే రాకుండా ఉంటే మాత్రం డబ్బులు తీసుకుంట్రా
ఆ ఒక ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ కూర్చున్నాం అనుకో
మ్
ఇంకా హెల్త్ బానోళ్లు ఎవరన్నా ఉంటరనుకో వాళ్ళకి పర్మిషన్ ఇస్తరు ఇగ మంచిగా
బానే ఉంది స్కూ పూల్ బెటరేలే వెళ్ళినోళ్ళు మాత్రం మంచి క్లాస్లు ఏమన్నా మీకు అలర్ట్ చేసారా చెప్పడానికి
చేసారు లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు చేస్తారు పొయ్యి ఇంగ గుసోని ఇంగా మనం సైలెంట్ గుం చి క్లాస్ చెప్తే చెప్పోచ్చు లేకపోతే లేదు
మ్ క్లాస్ చెప్తే మనకే కదా కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ అయితయి
ఆ
చెప్తనే బెస్ట్
అదే
ఎ నీదేంది సోషల్ ఇంగ్లీష్ కదా
మా ఆ సోషల్ చెప్తా నేను ఇంగ్లీశే చెప్ప
ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే స్కిల్స్ కానీ ఇంగ్లీష్ కొంచెం జెప్పడం ఇబ్బంది అయిది ది కానీ చెప్తే ఎం గాదు ఆటోమేటిక్గా వోస్తదీలే మనం నేర్చుకొని చెప్తా అన కొద్దీ వస్తనే ఉంటది
ఎంత ఉన్న ఇంగ్లీష్ ఇబ్బందె సోషల్ అంత ఏమి ఉండదు గాని ఇంగ్లీష్ చానా ఇబ్బంది పాడత్
మ్ సోషల్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తావ మరి ఎట్లా చెప్తావ్
అది కన్జర్వ్ చేసుకోని గవర్న మం పిల్లలు కదా ఆళ్ళకి అర్ధం కావడం కోసం తెలుగు కే యూజ్ చేస్తా
ఎక్కువ తెలుగె అంటే ఇంగ్లిష్లో చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాదేమో ఉ ఏదో ఒకటి గాని చెప్తే బానే ఉంటది చెప్తే మనకే స్కిల్స్ పెరుగుతాయి
లెసన్ మత్తం చదు చదివిపియా చదువా ఓన్లీ ఈ హెడ్లైన్స్ ఉంటయి గదా టాపిక్ బట్టి హై డ్లైన్స్ టాపిక్ బట్ ట్టి వాళ్ళకి ఎగ్ చెప్తే ఎక్కువ మ్యాటరు ఎట్లా ఉంటది ఏ విధంగా ఉంటద అని ఎక్స్ప్లెయిన్ చేస్తా
ఆహా ఇప్పుడు సోషల్ గాబట్టి మామ్ మామూలుగా బయట వాటితోటి కంపేర్ జేసుకుంటేనే జెప్తే వాళ్ళకి తొందరగా ఇగా ఆ అర్ధమైతది
బోర్డ్ మీద కొన్ని పాయింట్స్ యూజ్ జెస్తా ఆ పాయింట్స్ ను బ టి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ జెస్తా
ఎక్స్ప్లెయిన్ జేషి క్వాషన్ క్వశ్చనింగ్ ఇట్లా చేస్తారేమో
ఎడ్యుకేషన్ అంటే ఏంటిది పబ్లిక్ అంటే ఏంటిది పాలసీ అంటే ఏంటిది అ సోషల్ సర్వీస్ అంటే ఏంటిది ఆ ఇయ్యి కొన్ని ఎక్స్ప్లెయిన్ జేస్తా
బానే ఉంటది అట్లా జెత్తె అర్ధం వాళ్ళక్ పిల్లలకి అర్ధం అయితే అయిపా
బోర్డు మీద ఇంకా ఎక్స్ప్లెయిన్ జేస్తుంటే ఇంగా ఇ ఇంకా అర్థమయిపోతది వాళ్ళకి ఆహ్ అదిదంటే ఇదా అని
అవునా అవును కరెక్ట్ ఏ అట్ల జెప్తే వాళ్ వాళ్ళక్ గూడా పిల్లల్ మంచిగా అర్థం జెసుకుంటరు కొంచెం తొందరగా వినే అంత వాళ్ళకు ఉంటది వినడానిక్ గూడా ఎక్కువ ఆసక్తి జూప్తరు
ఆ అట్లే అదే ఇంగ్లీష్ అనాంకో ఇంగ్లీష్ లో ఇంగ మనకి ఏ పాయింట్స్ ఏమి దొరకవు ఆది ఓన్లీ స్టోరీ లెక్క అయి జెప్పాలి వాళ్ళకి ఇగ డీప్గా అర్థం జేసి చేప్పాలి
ఉమ్ ఓకేనే మరి ఉంటున్నా పనుంది కొంచెం పనుంది ఓకే బాయ్
ఆహ్ బాయ్ డడాడ